ఆ
ఏం చేసింది జ్యోతి ఉన్నదిగా చందన వాళ్ళ ఫ్రెండ్
ఆ
అయితే ఆమె ఎప్పుడో హాస్టల్ వెకేట్ చేసింది హస్ట. ప్రోకే ఏమంటారు. వెళ్ళిపోయింది కని లగేజ్ ఇడనే ఉంది ఆంటీ కి ఆంటీ హాస్టల్ వెకేట్ చేసినా ఆల్రెడీ లగేజ్ ఏం లేదని చెప్పింది. అయితే చందన వాళ్లను. హాస్టల్ వెకేట్ చేస్తుంరు ఇక లగేజ్ అంతా ఎవరో వాళ్ళు అక్క వాళ్ళ హ స్కూల్ లలో ఉన్నదట దానికి రాపిడో బుక్ ఇచ్చిండ్రు.
అవును.
ఏం చేసిర్రు వాడిక్కడిక్కడనే పద్దెనిమిది నిమిషాలు తిప్పించుకున్నాడు. అంత అడ్రెస్స్ తెలుస్తలేదు. మళ్ళా ఏమంటున్నాడు మీరు అమీర్ పేటలో పెట్. రాను అంటున్నాడు. కరెక్టే పెట్టినం రా ఎప్పటికీ పెట్టమా మేం ఆడానే పెట్టినాం. ఈ వర్షం పడుతుంది ఆ వాళ్ళ ఆ వర్షంలో తడుచుకుంటు పోయి తీసుకొని వచ్చిండ్రు మళ్ళ వాడేమంటుడు మీరు రండి అంటున్నాడు. మేము లగేజ్ పట్. ఎట్లా అవుతుంది చెప్పు. చందన మళ్ళ క్యాన్సల్ చేయరాదు చందన అంటే అది ఎమంటుంది. క ఇప్పుడు మరి క్యాన్ అసలు అంటే ఏ సంక ఆయనకు ఇక్కడిక్కనే పద్దెనిమిది నిమిషాలు తిరిగిండు ఆయన కోసం కూడా ఆలోచించాలి. ఇక రాధంట్. మంచితనం గంత మంచితనం పనికిరాద్ బిడ్డ. అహ్ ఈ రెస్పెక్ట్ ఇచ్చి కొంచెమైన మాట్. వాళ్ళు ఆయననే అట్లా మాట్లాడతే ఎవరికైనా కోపమొస్తదా. ఆహ్.
ఓస్తాది ఓస్తాది అన్ని ఓస్తాయి నీకు.
ఉమ్ మరి.
ఉమ్.
మా బాబాయికి మొన్న సరదాక్. పోతున్నాట. మా పిన్ని పోతేన్నాట. మనిషి కొంచెం మాట మారిందట. పేరోద్దు గానీ కొంచెం మాట మారిందట. మా ఇప్. ఇప్పుడు పోతే గుర్తే పడు. సరే అంట మా డాడ్.
ఆ గుర్తుబాటు కపోడానికి దానికి దీనికికం సంబంధం ఆ
ఏం రా ఏం గుర్తుపడుతులేట మనుషు గుర్తుపడతలేడట ఏమంట వాడుకుంటున్నాడట చాతనతలేదట అన్నం తింటలేడట మోషన్ పోతలేడు మోషన్ పోంది మంట అన్నం పడ దా కడుపు
అవుడు అచ్చలమ ఉదాల
మొన్న నుంచి ఏడుస్తానంట ఫుళు మా డాడ మ తమ్మ చెస్తుతున్నారు డాడ అ విడస్తా నోడు ఫుల్ అ చెప్పండు ఎప్పుడు పందే ఆ చెప్పుడాడి అనేటోడు మంచిగా ఆ చెప్ప బిడ్డా అని అంటున్నాడు ఇప్పుడు
డారికి పిఠగాచారుకి బాధనికితాని విట్టాన్న క అదేర
అర్థమవుతుది కదావ్ మనుషలో హ్యాపీగా ఉన్నప్పుడుట్ంటారు బా ప్పుడు ఎట్లుంటందని అది కూడా అ అ చేసి మాట్లాడరా ఏం చేస్తాను డాడీ ఎట్లున్నావు మంచి జునా తిన ఎడ అడుకరా మా డాడీ ఈడనే వున్నాడు
మలరే పోతురారునా
ఆ టీవీలో సౌండ్ వస్తు కానీ టీవీ ఎక్కువ చూస్తంది మరి టీవీ ఏమూడో నాకు అర్థ అయితలేదు తిక్క లేస్తుంది కాబట్టి ఇయ్య చందనకున్నంత ఓపిక ఆ నువ్వు ఇల్లానే అడుగుతావా తూ ఏం చేస్తానో కాదు నువ్వు ఫోన్ చేస్తా అన్నావ్ మి లక్కీ కి ఫోన్ చేసినవా
నేను ఫోన్ చాందిని చేప్పించిన
ఆ
ఫోన్ చేత్తే ఫోన్ నాది ఎత్తి సరిగా అంట హలో
అమ్మా మీ తమ్ముడు ఏం చేస్తుండో నువ్వు ఎందుకు అట్ల వదిలిస్తున్నావో నీకు అర్థం కావాల ఆయనకి అర్థం కావాలి
స
ఇప్పు నేను ఏమన్నా మనసజ్ చేసిన కూడా అనా అయన అసలే గుణం కొంచెం తిక్క తిక్క మటావదిలేసిన వదిలేస్
నీకెందుకంటే కాదు లే
ఆ మనిషికి మర్యాద ఇచ్చిడు తెల్వనే తెలవాదయే మిక్
నీకు గోరంగా తెలుసు అవ్ గోరంగే మాముూలు రెస్పెక్ ఇత్తవు నువ్వు దేశం మీద రెస్పెక్ ఇస్తావ్ నువ్వైతే మాది తేలిత్తేగదరా బిచ్చ బతుకు అయిపోతంది లైఫ్ ఒక జిందగీ అయిపోదంది
ఏమన్నా చెయ్యంటే ఏం చెయవు కాలీ కూడ్ నెన్ చెస్ సొన్టే ఏమి లేదు
ఏం చేద్దం మరి డబ్బులు పుడతలేడు బద్రినాథ్
కొట్టద్దు నీకు కొట్టా పోతేనే డబ్బులు విలావ తెలుస్తు
ఫోన్ చేసిండు ఇ యాలా ఫోన్ చేసిండు ఏమైన్నా చేస్తానవా అంటాండు నన్ను చూసుకున్నావా అంటాడు నియవ్వ ఎపుడు చూస్ అలాంటివన్నీ తిగుతాని భయానికే చూసుకున్నా నెలకో పదిహేను వేలు వత్తయ్ అమెజాన్ లో ఏట్ల ఐ మళ్ళ నాన్ మళ్ళ ఐ కొత్తకుతే కొట్టు అంటారు గదా రా ఎరాగ పైమేలాతే నెక్స్ట్ మధ్యానం నా పైసలు కొట్ట కొస్ లేదు ఇగ నేన్ నా హాస్టల్ ఫేస్ అన్ని నేను చెస్ వద్దు అన్నటు మాట్లాడినా
పైసలు ఉన్నావు ఏముండవు ఏమంటవు మళ్ళా పైసలు లేనప్పుడు చేం లేనప్పుడు కతం ఇక కోపాలు వచ్చుడు అదొచ్చడు ఇదొచ్చాడు అన్ని స్టార్ట్ అయితాయి అది ఏదో పో వేసుకొని ఏదోప్పుటి వేసుకొని ఉందామంటే అది కూడా లేదు
ఏంచేదం అంటుండు
ఏందో ఏందో నువ్వైతే నాకు అర్ధం కాదు ఏయ్ ఓక్ నేనైనా కూడాయి చూసుకోవచ్చుగా మరి అమెజాన్ అయినా కూడా పోయి చూసుకోవచ్చుగా
సరే మరి చూసుకుంటది
కట్ జేసేవ్ వాయ్ నాకు అ పది నిమిషాలనా మాట్లాడు
ఓవర్ చెత్తె అది సే కడలా
కాట్టతే ఆ అమౌ నాగు అసల్కే లేవు అంటే అ
ఎందుకుమరి
ఇగో ఇగో నా పాట చూడు
వేరే దంట్ల ఏసుకున్నావా మల్లా
ఇగో ఏం చేసిన నా పోను వినిపిించస్తులేదు కదా
హ్మ్మ్
అయితే చందన ఫోన్లు వేసుకున్నా
మరి ఆమె ఎవళ ఫోన్ ల ఏసు
అదేం లేదు పాపం నా సిమ్ దా నా నా ఫో దాని సిమ్ నా ఫోన్ లో వేసు ని చందనతోని వాళ్ళతోని వీళ్ళతోని మాట్లాడుతున్నారు
ఇనా పడదు మరి ఇనా వాడుత లేద ఫోన్
స్పీకర్ పెట్టి మాట్లాడలే
ఈగల్ ఇప్పుడు ఏం కూర అండుతావు టమాటలు ఉన్నాయా ఇంకేం అండుతావు కురంత ఓడిసిందా హలో గన్ని టమాటలు కొతినీ గదే ఇద్దరండి ఈమ ఒఓక్కల మందమైతది కావచ్చు గంతే ఇగ ఆ హలో తన్డ నవే దిన గనిీ టమోటర్తనా అది అంత కూరా ఏ తిన్నవ ఒకసార్ నువ్వేరం సార్లు తిన్నవ్ అంత కూర ఒక్కటి కాదు దగ్గ దగ్గర పదకొండు పదిహేను టమాటలు కోసినాను కాదు ఏ ఇంకెక్కువ కోయి వాళ్ళ ఇద్దరు వస్తారు అట గాన్ని కోసిన నేను మరి ఎవరు తిన్నారు నువ్వే ఎకో తినుకుంట మల్ల నన్ను అంటావ్ ఎవల్ ఒక పూట తిన్న నేను రడు మూ నాలుగు ఐదు హలో
అరే అది ఎంత అవుతుది రా కర్డిషన్కు కొంచెం అయితు కర్రీ
కర్రీ కొంచెం అయితుదని కాని ఎంత కొంచెం అయినా మావాలు గట్టి తిండారు
అబ్బాయాలు కట్టనే నింట ఎవరైనా కూడా అబ్బాలు ఎవరైనా గట్టిగానే తింటారు నువ్వు తప్ప
అం
వద్దను అట్లా అంట లేను ఎందుకు అట్లా పెడుతను నే
నేనెందుకు తినను నేను తింటా కానీ నే నే బాడికి పట్టదు అన్నట్టుది ను వరెవరుడుకి మొత్తంఅటే పోతు తా మళ్ళ అంతా
ప లోపలి ఎవరు ఎవరు
లోచన రావులోచన రావు టైమ్ పాస్ అదే ఇది
నైట్ పిచ్చెనాయిన నాయిందా
దేనికి
ఒక ఫోన్
ఏం చేతవ్ ఇదు ఫోన్ చూసేడే అయితాంది ఇంకా వేరే పని లేదు
తెలుసు నా కూడా ఏదో ఒకటి చేసుకొని ఇక ఏం పని బట ఏం పని బాట
పని బాట
అవి అన్న మరిగ నేను ఏదో వస్తోంది అమా అన్నట్టు కూడా అనుపిస్తులేదు కాదా
తల్లని చూసుకునే రకం కాదురు బాబు మనం
వల్లమ్మ డాడ్
ఎతే మనది ఏం లేదు ఏం చెప్పేది చెప్పు
బండి ఉంటే అయిపో బండి ఉంటే ఏమన్నా ఇ ఏదో ఒకటి చెప్పు. ఒక రోజు మడు రోజు సిగ్గు గట్టుకను నెలకు ఒక పది ఇరవై వేలనా వచ్చ హ్మ్.
బండి ఉన్న
అప్పుడు బండి మనది కాదు కదరా చిన్న బండి మళ్ళీ అది ఎక్కుసు. పీడుర్గాది లిమిటెడ్
అ ఉన్నప్పుడు ఇన్న మాటలు లేనప్పుడే లేదన్ మాటలు ఏమంటరు సమీరు
అ
పేరు తీయకని చెప్పాను నేను ఏ మ సాబ ర
గు దోరికి మంచిగున్నవ నువ్వు అయితే
కొర్ మార ఏమంటారో పొద్దున ఖర్చులు కైనాయి. ఆ ఏమంటారు ద అక్రమా డాడి కొ ఫోన్ నేచడతోనే. ఆ యింట తాడు తమ్ముడికి అని అంటే తమ్ముడికి ఇచ్చాండు అమ్ను పజ అమ్మను ప మ డా వారు ఏమంటారు కూలం కాడుయినా డాడ్ ఫోన్ నీళ్ళలా పడద డాడ్ ఫోన్ కర అయింది వాళ హెడ్ సెట్ తెచ్చుకోలేదట ఫోన్ చక్కగా వినిపిస్తలేదని తమ్ముడు అంటున్నాడు. అవు
మీ మమ్మీ ఫోన్ చెయ మీ మమ్మీకి ఫోన్ చెపిన్
మా మమ్మీ ఫోన్ కూడ్ ఉందా అదే వాస ది చాలు మళ్ళా ఇట్లానే ఉండు మళ్ళీ ఇలానే ఉండు చేస్తా ఫోన్
ఎ నువు
కొన్న ఉండు
నిజంగా చెప్పు